మాన్నం బాగున్నారా
అవ అవును ఏం చేస్తున్నారు ఏం లేదు జస్ట్ ఇప్పుడే మొబైల్ చూస్ కుంటు కూచున్న
మ్మ్ ఇంగ నేను కాలినే
మ్మ్ తిన్నారా
తినలే తినాలి ఇప్పుడే అమ్మ తినమని చెప్పింది
హ్మ్ హు
మ్మ్ తిన్నారా మీరు
ఆ లేదు ఇగ ఎయిట్ వరకు ఎయిటు థర్టీ అయితది తినే సరికి
అవును మేమ్ పడ్ కునేసరికే నైను నైను అయితది ఇగ మళ్ళీ మార్నింగ్ ఫోర్కి లేవాలి
సేమ్ ఆ నేను పడుకునే సరికి నైన్ ఇక అది మిస్ అయిందా అంటే టెన్ ఇగ మధ్యల రాద్ మళ్ళీ నిద్ర మ్మ్ ఆఫ్టర్ దట్స్ సెవెన్ కి లేస్తున్న ఈ మధ్యల
అవునా లోకల్ ఏ కదా మ్మ్
సెవెన్ గయితాంది ఇగ అది మ్మ్ ఎం కర్రీ
వంకాయ
ఓ
మీది టమాటా ఈసారి ఎండలు బాగ్కొడత ఉన్నాయ్
ఫుల్లుగా
గాది కాదు వామ్మో
కి ఆ త్రీ వెదర్స్ ఉంటున్నాయి. మార్నింగ్ ఏమో చలిస్తుంది. ఆ చలికైమో లేవబుద్ధి కావట్లేదు నాకు
మధ్యాహ్నం ఏమో ఎండకొడ్తంది ఇంకా నయం వర్షం కాలం రాలే ఇంకా
ఆ ఇక్కడ లేదు. గాని హెచ్ వై డి లో ఉంది. వర్షం వర్షం ఈరోజు పడ్డదంట ఆఫ్టర్నూన్ ఏమో అట్లా ఫోర్ కట్ల పడింది. ఇక్కడనే లేదు మిగతా అందరి దగ్గరా పడుతనే ఉంది. అది
ఇప్పుడు ఏలా ఉంది. ఓకేనా వర్క్
వర్క్ అంతా ఓకే
హ్మ్ ఉ
నేను ఒకదాన్ని హ్యాండిల్ చేయడం కూడా నేర్చుకుంటాను. ఈ మధ్యలో
అవునా చేయాలి నేర్చుకోవాలి.
అన్ని చేస్ న్నా ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నా.
హ్మ్ ఉహు
ఏంటి ఇంకా విశేషాలు
చెప్పాలి. ఏముంది వెళ్ళడం. రావడం. తినడం పడు
టైడ్ అవ్వడం తినడం పడుకోవడం
మళ్ళీ మార్నింగ్ లేవడం
అదే డైలీ రోటీన్ అయితంది. నాక్ కూడా సేమ్
రొటీన్ లైఫ్ ఇంతకంటే స్పెషల్ ఎం ఉంటది. అనిపితది. అప్ ఓక్కోసారి అసలు కొంతమందికి ఇది కూడా ఉండదు. మనమైనా ఆటో ఇటో పోయేషి వత్తం. హా హా
ఆ ఈ మద్యల మళ్ళీ ఒకసారి కాలేజ్కి వెళ్ళి రావాలి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ టెన్త్ వాళ్ళకి ఈ ఒక్క ఎగ్జామ్ కి ఫైవ్ డేస్ గ్యాప్ అంటా.
అవును వీళ్ళకి ఎగ్జామ్స్
నేను షాక్ నేను జస్ట్ వన్ డేనే మళ్ళీ అదే అట్లానే చేస్తారు. కదా వన్ డే గ్గ్యాపిత్తారు ఏమో లేకుంటే డే బై డే అట్లా పెడతరు ఏమో అనుకున్నా. చూసేసరికి ఫైవ్ డేస్ అంటా. ఒక ఎగ్జామ్ కి ఇగా వాళ్ళ అవి అయిపోయినాయ్, తర్వాత మళ్ళీ మాయి స్టార్ట్ అయితాయి. హ్మ్ మాయి ఎండ్ తర్వాతకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి డిగ్రీ వాళ్ళకి ఆఫ్టర్ డిగ్రీ చేస్తరు కదా గ్రాడ్యుయేట్ వాళ్ళకి
ఆ
అందుకోసం వాళ్ళక ఏ
ఆ
అది అయిపోయిన తర్వాతగా మళ్ళీ పీజీ చదువుతున్న వాళ్ళకి వాళ్ళకి సేమ్ ఎగ్జామ్స్ ఉంటంది ఆఫ్టర్ దట్ మళ్ళీ డిగ్రీ వాల్ళకు మళ్ళీ సెకండ్ జా అట్లా వస్తుంది మత్తంద స్టూడెంట్స్ ఎక్సాస్ ం చెద్దాం ఎట్లనే తిరుతానే ఉండదు సైకిల్
హ మ అజయ శీ రంజన్ బాజయశీ రా
ఫుల్ు ఆ అది మ్యాండేటర కదా అది మండేటర్ కంపల్సర అది
మొన్న సారు వాళ్ళులాంచి విలుించు
అవునంట నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది చెప్తారు నాకు కూడా మర్యాదల తగ్గలేదంట అసలకి
బిర్యానీ అసలు తర
చెప్పారు నాకు కూడా అసలు మరి మర్యాదలకైతే స్లీమ్ తగ్గలేదు నాకే ఇంకా తిను తిను తిను అని చెప్తున్నారు నాకేమో తినవదు అంటే అప్పటికే ఫుల్ అయిందంట
ఓ సిచువేషన్
ఆ వాకింగ్ చేసిన వాకింగ్ చేసినా సెట్ అవ్వట్లేదంట అవిమ్ సోడాస్ అవి ఉంటాయి కదా అవి కూడా ట్రై చేసారంట ద తర్వాతకి కొంచెం సెట్ అయిందంట అంత ఫుడ్ తిన్నారా నా జీవితంలో తినలేను నేను అంత ఫుడ్ అంటున్నా వన్ బై వన్ బా అస్తనే ఉన్నాయని చెప్తున్నారు
ఉహ్ హ్ మరి రేపేట్లా గడుతాదో డైలీ చూడాలే ఈ రోజు అయిపోయింది
ఆహాహా
ఇంగ రేపడిదుంది
అరె ఎందుకు రేపు ఏమన్నా సు స్పెషలా
అ లేే ఊరికే
ఉహుమ్
ఇంక రెండే రోజు గడిచిపోతాంది కదా రేపు ఎట్లా గడుతది అని
ఉమ్ ఈ షోస్ చూస్తారా మీరు
హ్ ఒకప్పుడు చూసేది ఇప్పుడు అన్ని తగ్గించిన అది జీ తెలుగుల ఈరియా వస్తాదిగా ఈరియా
ఈరియా ఓహో అంత ఐడియా లేదు నాకు
దాని పంచెస్ మామూలుగా ఉండవు
ఏమైనా ఉంటే యూట్యూబ్ షార్ట్స్ లోనే చూస్తా ఉంటున్నాను నేను ఆహా అవి ఉంటవి గదా ఆహలో సర్కారి వారి పాట వస్తాది కదా సుధీర్ తనే లీడ్ చేస్తుడు ఇప్పుడు అవే రీల్స్ వస్తే చూస్తున్నా
ఉమ్
టీవీ కూడా చూడట్లేను
నేను మళ్ళీ ఏమైనా ఈవెంట్స్ ఉంటాయి కదా ఈవెంట్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ చూసేట ఇట్ల అయితేయితే చూస్తా లేదంటే మధ్యలో ఆపేసి అయితే చూడబుద్దిగాదు ఇక ఇప్పుడు ఈవేంటుందిగా ఉగాది సంక్రాంతి ఈవెంట్లు చేతరు కద జీ లా
అవును అవి బాగుంటా యి ఈవెంట్స్
కానీ జి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలే మాస్తు క్లారిటీ వత యి హెచ్డీ
మనీ ఉంటదా ఆ యాప్కి
ఆ ఉంధా అంటా ఒకసారి డౌన్లోడ్ చేసిన మనీ అనేసరికే ఆన్ ఇన్స్టాల్ చేసి పడెసిన ఉహ్ ఉమ్ మల్ల ఇంకోటి టాప్టో అని ఉంటది ఒక యాప్ అది ఫెస్టివల్ అన్నిటికి సంబంధించి వచ్చ ఉంటాడు మన ఫోటో వస్తధీ దానికి గిడ మనీ కట్ అయితయంట ట రూపాయో రెండు రూపాయలొ
ఆహ.
ఉమ్ మనీ కట్ అయితే అలా అని మా అన్నయ్య అది అన్ అన్ఇన్స్టాల్ చేసిండు. అయినా కట్ అయితనై ఆట. దాన్ని ఇన్స్టాల్ చేయడమే. పెద్ద తప్పు. మల్ల అన్ ఇన్స్టాల్ చేసిన డబ్బులు పోతనై అంట.
అవును అది ఒకటి ఆటోమేటిక్ పే అని ఉంటది. ఆ ఆప్స్ లలో డైరెక్ట్ వాడు ఇస్తాడు. మనం ప్రెస్ చెయ్యకునా వాడిస్తాడు. సో మంత్ అయినా వ ఫస్ట్ ఏమో వన్ రూపీ తో స్టార్ట్ చేస్తాడు తర్వతికి ఒక వన్ మంత్ లేకుంట కూడా టు డేస్ అయిపోయిన తర్వాత అవి ఆటోమేటిక్ మనీ ఎకౌంట్లో నుంచి కట్ అయితే. నాకు కూడా జరిగింది ఒకసారి. ఏది గానా యాప్ కోసం. ఒక రింగ్ టోన్ కోస్ తోనీ డౌన్లోడ్ చేసిన జస్ట్ వన్ రూపీ నే కదా ఒకసారి. బిర్యానీ చేసిన. తర్వాత ఇగ వాడు ఆటోమేటిక్ అని ఎంత స్ సెవెన్ హండ్రెడ్ ఓ ఏమో కట్ చేసుకున్నాడు. కి యూట్యూబ్ లో వెళ్లి సెర్ చేసి ఆద్ తీసేస్తే అప్ అప్పుడు కట్ అవ్వకుండా ఉన్నాయ్ ఇగ నెక్స్ట్ మంత్ నుంచి.
అవునా.
బాగయినా నేను. అప్పటి నుంచి మాని ఆప్స్ కి ఎల్లనిగా.
హూ అసలు నాకు ఏ నేనైతే అట్లాంటి ఏం డౌన్లోడ్ చేయ ముందే చూస్ కు నేర్చుకో యాప్ ఉంది గా అది కూడా మనీదే కాకపోతే వాడు చెప్తలేడు అనుకుంటా.
ఆ.
నేర్చు యాప్ ఇంగ్లీష్
ఓ అదే డ్యూలింగో అనన్ ఉంటది అది ఫ్రీయే కదా
ఏం వాడు మళ్ళ మనం ఇన్స్టా చేసుకున్నాక పేమెంట్ ఏ అంటే?
ల్లేదు లేదు నా దాంట్లో ఎంత వన్ టూ ఇయర్స్ నుంచి ఉంది ఆ యాప్ వన్ రూపీ కూడా కట్ అవ్వలేదు.
అవునా.
ఉమ్ ఉంది.
మరి నేర్చుకుంట అన్నావు యూజ్ చేస్తానవ యాప్ అయినా మన వర్కు మనకే సరిపో పోనీ ఉంటది. ఇంకా వేరే చూసే అంతా ఏడు ఉంటది.
లే లేద కాలేజ్ కి వెళ్తే ఫుల్. ఇంగ్లీష్ వి టాక్ ఇంగ్లీష్ వి ఇంగ్లీష్ అన్నట్టు ఉంటాం ఇక్కడకొస్తానే ఎవ సరి అదే సెట్యింది ఎప్పుడ ఎట్ అనే అరే మనకేంట్ర ఇంత ఇంగ్లీష్ వస్తుాంది ఫ్లో అంటే సనిగా
ఇంకెతుంది టైము
అంది
నైన్
మీరే యాప్ యూజ్ చేస్తున్నారు మరి ఇంగ్లీష్ కోసం
మానకన్న ఇంగ్లీషు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నా టైం లేదు ఏదా మామలుగా
మనతో ఇంకొకళ్ళు మాట్లాడేటోళ్ళు కావాలి మాట్లాడుతనే సెట్ అవుతుది
అదే అందులో నేర్చుకో ఆప్లో బొమ్మ లాగొచ్చి మాట్లాడుతారు కదా
హ నేన ఎప్పుడు ఒక టూ మంత్ స్ బ్యాక్ కాలేజ్ లో ఒకటి ఉండే జస్ట్ ప్రోగ్రామ్ టైప్ దాంట్లో పార్టిసిపేట్ చేసిన మంచిగా వచ్చినయి రిజల్ట్స్ ఆ స్టేజ్ ఫియర్ కూడా దాదాపు పోయింది అది ఆక్కడ దటి మళ్ళీ ఇక్కడికి వచ్చినా మళ్ళీ స్టార్ట్ ఇంగ్లీష్ రాట్లేదుక ఎ రాట్లేదా అన్నట్టు యిందిగా అదే ఏంతద అంటే ఒకసస్ స్టార్ట్ చేస్తే దాంట్లోనే ఉంటే అప్పుడు సెట్ అవుతాం మనం
ఉ
మ మధ్యల పెసమల్ ఆగిపోతది
ఓ
సరే నేను మళ్ళీ తర్వాతికి మీకు కాల్ చేస్తా కాల్ వస్తుంది ఒకటి
సరే సరే బాయ్